హలో
హలో బాగున్నారండీ
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాన్నాండీ
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నా జస్ట్ అలా వాకింగ్ చేస్తున్నానుండి
అవునా ఏం తిన్నారు
నేనా కొబ్బరి చట్నీ అన్నం తిన్నానండి మీరు
అవును నేను టమోటా చట్నీ అన్నం తిన్నా
అబ్బా మీరు చట్నీనే మేము చట్నీనే ఈ రోజు మాట్ అదే ఏం మాట్లాడుకున్నావా
అవును అలా కొన్ని కొన్ని జరిగి పోతాంటాయి మాట్లాడుకోకుంన్నా కూడా
అదే అదే తిన్నాను
ఉమ్
నిద్ర వస్తదండి అందుకు అలా వాకింగ్ చేస్తూ మీకు ఫోన్ చేస్తే
అవునా
అవును
హ ఈ టైమ్ కె పడుకునేస్తారా మీరు
ప్పుడు రెగ్యులర్గా పడుకొని ఈరోజు కొంచెం జ అన్నీ చేసామా టయర్డ్ అయిపినం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా
అవును అవును
తల నొప్పిస్తుంది
ఆ ఎక్కడికి వెళ్ళిొచ్చారు
ఈరోజా కొంచెం కాలేజ్ లో పని ఉంటే ఎళ్ళింటిమండి
అవునా ఉమ్ బస్ కెళ్ళొచ్చారా బైక్ లోన
అవునండి బస్సు ఆసల్ సీట్స్ లేవు
అవును ఇప్పుడు ఫ్రీ బస్ చేసినారు కదా అందుకు ఫుల్ రష్
చాలా అసలు హాఫ్ అన్ అవర్ పైైననే వెయిట్ చేసామండి బస్ కోసం
ఆ ఇక్కడ బస్ స్టాప్ లోనా మ్
వచ్చింది ఒక బస్సు అక్తే మొత్తం అందరు దానికోసమే ఉన్నారండి
అవును మొత్తానికి సీట్ దొరికిందా లేదా బస్ లో
దొరికిందండి ఏదో లాస్ట్ కార్నర్ లో ఒకరి మీద ఒకరు కూర్చొని వచ్చాము
అవునా ఇంత స జర్నీ సద్ చరాల
వన్అవర్ అండి మాకి ఏదో దొరికింది లాస్ సీట్ అనుకుంటే మా తోడికి ఒక ముసలితాతో చూడండి అతను బాధ చూడలేక ఇంకా మా ఫ్రెండ్ని సీట్ అతని కోసం సాక్రిఫైస్ చేయమని చెప్పేసాండి అతను బ్రేక్ లో వచ్చ పడితే మా మీంద పడతాడు లేదా కింద పడతాడు
వాదని చూసా కంటే సాక్రిఫైస్ చె చేయమని చెప్పిందే బెటరు
అవును ఆ బాధ ఏడి చూస్తాం అని చెప్పి మా ఫ్రెండ్కి సీట్ త్యాగం చేసామంటే పమ్ము చేసేసిందండి ఆ అతను ఏం పోొగుడుతున్నాడు
అయినా అంట్లో పెద్ద వాళ్ళకి గౌరవించి సీట్ ఇవ్వడం మంచిదే లేండి
అవునండి ఆ ప్లేస్లో కొంచెం ముందుకి మనము ఉన్న ఎవరనా అట్లనే చేస్తారు మనమే నిలబడలేము ఇప్పుడు కొద్దిసేపు
ఆ అయినా కాని ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టినార ఏమో కానీ అలాంటి ఏజ్డ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది బస్సు ఎక్కడానికి దిగడానికి అలాంటి వాళ్ళని అది మేస్తున్నారు మన ల మన లాంటి యంగ్ పర్సన్స్
అవునండి కొంచెం అడ్వాంటేజ్ని చెప్పాలో కొంచెం డిసడ్వాంటేజ్ చెప్ప చెప్పాలండి కొంచెం కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు
అడ్వాంటేజే అది
ఉ ఇలాంటి పాపం ముసరి వాళ్ళకి కష్టం
అవునవును
ఉ
హ ఫ్రీ బస్ పట్టేసేసరికి ఆ లేడీస్ అందరూ గూడా బాగా ట్రిప్పులు బాగా ఏస్తున్నారు ఇంత జర్నీ అయినా శ్రీశైలమలా
అలా వెళ్తున్నారు ఇంకా ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఎక్కడైనా డబ్బు పెట్ ేది కదా ఆటలకి వెళ్ళేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే మిగిలిపోతుది కదా
చఛార్జెస్ మిగులుతాయని చెప్పి అందరు బస్సు కోసమే వెయిట్ చేస్తున్నారు
ఎంతసేపయినా
ఊం
ఆ బా ఒక్కసాక్ ఒక్క చోటకి ఎళ్ ఎక్కడికైనా వెళ్ళి రావడానికీ పెద్ద టాస్క్ అయిపోయిందండి ఇప్పుడు
అవును బస్ కోసం వెయిట్ చేయలా బస్సు గంటకు ఒకటి వస్తాయి వచ్చిన బస్సు కూడా మ ఆ సీట్లు దొరుకుతాయంటే అది
అసలు ఇంగ బస్ లోకి ఎంటర్ కాకనే బయటనే ఫుల్ అయిపోతున్నాయి సీట్లు
ఆ బస్సు బయట నుంచి సీటు వేసుకోవాల్సింది నువ్వు
ట్రై చేసానండి అవ్వలేదు
హుహుహు
కుదర్లేదు ఈరోజు ఎప్పుడు అట్లనేే చేసే వాళ్ళము
ఆహా
కానీ ఈరోజు అవ్వలేదు సరెలే ఎట్లుంటే అట్ లేదు ఈరోజు కొంతమందీ మీకలానే కావాలని చెప్తరండి
ఆ
అలానే అయ్యిందనుకుంటా
అవునవును
ఆ కొంతమంది ఫ్రెండ్స్ అలా అవునవ్ మొ
ఆ వాళ్ళు బాగా చాలా గట్టిగ్ కోరుకునట్టున్నారు
టైం స్పెండ్ చేయలేదని
ఆహా
కోరుకున్నారు అలానే అయ్యింది ఆ ఇంకా వచ్చి కొంచెం మా తమ్ముడికి ఏదో షాపింగ్ మొన్న నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా
అవునవును లే
ఆ ఎగ్జామ్స్ కావాల్సినవన్నీ తీస్కోని వచ్చేసరికి టైం అయిపోయిందండి
ఏమేం కొన్నావ్
ఎగ్జామ్స్ కి ఏమేమి అవసరం అయితాయండి పెన్ను పెన్సిల్ ప్యాడ్ స్కేలు అన్ స్టిక్ పెన్స్ తీసుకోని వాడికి ఎగ్జామ్ ఎలా రాయలో ఇంకా వాళ్ళకు మే ఫస్ట్ గదా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టెన్షన్ పడతారు ఎక్కువ ఎలా ఉంటదో తెలీదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి
ఆ నేను కూడా మా బాబు మా ఇన్ టి దగ్గర పిల్లాడు ఒకడున్నాడు సెంటర్ ఏది బడిందో కనుక్కుందాం అని కాల్ చేసింటే తరు చెప్నారా వాళ్ళు గుడా పేరెంట్సే టెన్షన్ పడుతాన్నారు వాడు వాళ్ళ బాబు ఎట్లా రాస్తాడని చెప్పి వాళ్ళకి చెప్పమని నేను కూడా చెప్తీ ఇట్లా రాయమని చెప్పండి అని చెప్పి
కొత్త గదా అందరూ టెన్షన్ పడ్ తరు పాపం ఊ నేను చెప్పొచ్చిన తేల్ ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ కదా కొంచం మనం ధైర్యం చెప్తే కొంచెం వాళ్ళకి బాగుంటది
ఆ
అదే చెప్పి వచ్చినాము
ఉమ్
ఒక ఎగ్జామ్ సరిపోతే ఒక ఎగ్జామ్ రాసొస్తే వాలక్ దెలుస్తాది ఎట్లుంటాదని మనకు ఎవరు చెప్పిండ్రండి అప్పుడు
మనకి ఎవరు చెప్పిండరు మన టీచర్సే మనకి చెప్ పిండింటారు కానీ మనము కొంచెం తెలివి ఉపయోగించేది ఏదో ఒకటి రాసొచ్చినిండో అయినా అప్పుడు థిరీ గావట్ తి ఆ ఏదో ఒకటి రాసిందం మనకి తోచినది మన మైండ్ కనిపిచినది
లేద్ లేద్ థీరినే ఇంకేపుడు బి అసలేం లేవు
అవునా మనకు మనకి ఉన్నిందా బిట్ పేపర్ తో ఇరవై మార్ కుల్ కేమో ఆ ఆ ఆ ఆ ఇప్పుడు వాళ్ళ జీ లేదు ఆ మనం మనం రాసినప్ డ్ టికి ఇపుడికి ఓ ఓ ఫై సిస్ ఇయర్స్ రిఫరెన్స్ ఏ గదా
అవును మారిపోతుంది జన్ రేషన్ బట్ ట్టీ అబ్ డెట్ చేసుకుంటూ ఒస్తున్నారు పుడు ఒకేలాగుంటే ఎట్లుంటది చెప్
ఆ
పిల్లలు మా అబ్ డెట్ అయిపోతున్నారు
స సిల్ బస్సులు గూడా చేంజ్ జేస్తూ ఉన్నారు ఆ
ఊమ్ మాండె నుంచి అలానే హాఫ్ డే స్కూల్స్ అండి తెల్ సా ప్చ్
అవునా తెలిదు మండే నుంచేనా
అవునండి
ఆ చలా ఫాస్ట్ గా వచ్చేసినాయి
అసలు కదా నాకు అసలు నమ్మాలనిపిచలేదు ఏందబ్ అప్ డె హఫ్ డే స్కూల్స్ ఒచ్చేసాయాన్ని
ఇప్పుడే యమ్
ఆ చూడండి ఆహా మండే హాఫ్ అయిపెంది అప్పుడే ఇంకా హాఫ్ డే స్కూల్ కొస్ సే వన్ మంత్ ఉంటుంది ఇంకా
కూల్స్ ఒచ్ నయంటే పిల్లలకి బాగా ఆ ఆనందంగా ఉంటది ఇన్ జేమెంట్ ఉంటది హాఫ్ డేకే స్కూల్ అయిపోతది అవును కాకపోతే తె మార్ నింగ్ ఫాస్ట్ గా లేయాలే అదొకటే బాధపడతారు ఆ
ఎయిలే మొత్తం షెడ్యూల్ అం మొత్తం చేంజ్ అయిపోతుంది
ఆ అన్నీ చేంజ్ అయితయి ఆ ఆ హవర్స్ గూడా ఎక్కు సేపు ఉండదు క్లాసెసు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటది ఒకోక క్లాసు
అవునవును బా ఎండలు మండిపోతున్నాలేండబ్బ స్వామి నిజంగా
అవునవును
ఊమ్ ఇక వన్ మంత్ ఉంటే హాఫ్
హి ఈ ఈ సమ్మర్ లో ఇట్లా రష్ ఉన్న బస్సుల్లో జర్నీ చేయాలంటే చాలా కష్టము అబ్ ఆ బస్సు లో జనాలు ఎక్కు వుంటారు ఆ స్వెట్ అంతా చెమట అంతా వచ్చేస్త ఉంటుందా. వేడి ఉంటదా సీట్ ఒకటుండదు ఆ ఆ
చానా కస్
అది అది బ్రేక్స్ ఒచ్ నప్పుడు పడతామేమో అని భయము
ఆ ఆ
హుమ్ బైక్ జేర్నీ చేయాలన్నా ఈ సం మర్ ల ఎండకి ఆ ఇంకా కష్టం మా
పైన కవర్ ఉండదా ఏమి
ఆ బస్సే బెటర్ అనిపిస్తది ఈ సమ్మర్ లో హుమ్ బైక్ కంటే
మీరు ఎట్లా టెర్రస్ మీదాండి పడుకునేది.
అవునండి. మీరు సమ్మారు కదా ఇంట్లో కొంచెం వేడిగా ఉంటాది. అందుకు తింటానే పైకి వచ్చేస్తాము. గాలి బాగా చల్లగా ఉంటదని చెప్పి.
అవునండి మేము ఇంకా పడుకోవడం స్టార్ట్ చేయలేదు. కాకపోతే తిన్న వెంటనే వాకింగ్ కోసం ఇట్లా పైకి వచ్చేస్తాం. చల్లగా ఉంటది ఇప్పుడు మరి ఇంట్లోకి ఏళ్ళగానే ఎట్లు ఉంటదబ్బా.
అవును ఆ వేడిగా గాలంత్ అంత వేడిగా వస్తా ఉంటుంది.
అవునవును
ఆమ్
ఉమ్
ఇంకేంటండి
ఇంకేం చెప్పాలా మీరే
ఇంకేం లేదండి చల్ల గాలోస్తాంది. పడుకోవాలి ఇంకా.
అవునండి పడుకోండి తయర్డ్ అయిపోయిన నేను గూడా పడుకుంటా.
కే అండి బాయ్
బాయ్